హాయి చేస్తున్నావ్
ఎ క్కడ నుంచి మాట్లాడుతున్నారు
మేము హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాము మీరు మీ వాయిస్ స్టాక్ అవ్తుంది చెంబులో వున్నటానకి అవునవును ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్నానండి మీరు తిన్నారా.
ఎ
మీరేం చేస్తా
నేను బి ఫోన్ చదువుతున్న మీరు
అవునా నేమ్ ఫామ్ డి అండి
అవునా నైస్ నెక్స్ట్ మేము కూడా ఫార్మ్ డి కి వద్దాం అనుకుంటున్నం ఇగ
అ ఎందుకండి టైం వేస్ట్ నేనే అసలు ఫార్మడీ తీసుకుని తప్పు చేశనన్ని ఫీల్ అవుతున్నా సిక్స్ ఇయర్స్ ఏం చదువుతాం ఆండి.
ఆ అవునుగాని తర్వాత బానే ఉంటది కదా దా
ఏం ఉండదండి తర్వాత మనం చాలా సఫర్ అవ్వాలి మీ కంటే మీరు మెడికల్ కోడింగ్ చేసి వెళ్ళొచ్చు కదా అప్పట్లో వెల్లివచ్చారు. అట్లా మీకు ఆప్షన్స్ ఉంటాయి ఫార్మడీ అది ఏ ఉండదు ఎవరో హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి ఏదేదో పని చేసుకోవాలి
అవునవును అయినా కాని హాస్పిటల్స్ లో చేస్తే మీకు బాగానే అమౌంట్ ఇస్తారు. కదా
ఎమౌంట్ ఏమి ఉండదండి నార్మల్ అమౌంటే ఆ ఏజ లో సిక్స్ ఇయర్స్ కష్ట పడి అమౌంట్ కన్నా మీరు ఫోర్ ఇయర్స్ లో చేసుకునే ఆ అమౌంట్ ప
అవునా తిన్నారా మరి స
యా తిన్నానండి మీరు
తిన్నం ఇందాకే యాక్చువల్లీ నేను ఇవాళ మర్చిపోయినా ఫ్రైడే అని తెలియక ఎగ్ తినేసా మా ఫ్రెండ్ అసలు తిన్నడు మొత్తం అయిపోయిన తర్వాత గుర్తు చేసిా అసలు అసలు ఆఫ్టర్నూన్ చూసింది అని అసలు చె ఇప్పుడు మర్చిపోయింది కావచ్చు ఆమె నా గుర్తు ననే కూడా తినేస
ఆఫ్టర్నూన్ ఆమె ఆమెకి స్ట్రైక్ అయి ఉండాలి కదా మీకు చెప్పాలంటే
ఏమో అసలు యాక్చువలీ మర్చిపోయినాము అసలు ప్ర్రైడ అని పొద్దున తెలుసు స్నానం చేసి అంత రెడీ అయినం కానీ జన్మ అంతా అదే కుంటూ ఉన్న ఏవళ ఫ్రైడే కదా ఏం నన వద్దా న ఆల్రెడీ తినసాను అదే అదే యాక్చువల్ అస నేను మర్చి పోయినా అసల్ నిన్ తిన్న అన్న సోవీ లెద్ ప్పుడు తింటాన్న అన్నది కూడా సోవి లే కుండా నేను అసలు ఫ్రైడ్ రోజు తిినేషినా అసలు
అవు త్ అప్పుడప్పుడు సం టైమ్స్ ఇట్ హ్యాపీస్ అండి అంటే ఏం అవ్ వ్వద్ మీ దానికి అంటే ఇట్లా ఫీల్ అవ్వ కానీ ఎం కాదు చిన్న మిస్టేకే గదా అంటే ఇప్పుడు సి ఇప్పుడు మీకు తెలిస్ ఇ ఆ ఇ ఒక్క రోజే కదా ఇ ఒక్క ఫ్రైడే తింటి ఎం కాదులే అనుకొని అట్ అట్లా తింటే అది తప్పు గాని మీకు తెలియకుండా తింటే అది తప్పు అవ్వదు
అవును అదే అనుకుంటున్నానిగ మీరు ఏం స్పెషల్ మరి ఏం కరి మీది ఇవ్వాళ
మాదేం లేదండి ఏదో మస్ తెల్ల వంకాయ్ హస్టల్లో అంతా మించి ఏం పెడతారండి
బానే ఉంటంది మసాలా వంకాయ కదా
ఆ పెట్ ఎందుకో నాకు ఈరోజు తినాలి అనిపించలేదు
అవునా మరి ఎం తిన్నరు
ఏదో బయట్నుచి ఒక చే నీ తేచ్చుకున్నాం అదే తిన్నాం ఇంకా
బాగా నే ఉందా మరి
అది కూడా అంతేం లేదండి ఏంటో అలా ఈ రోజు ఏంటో బాలేదేమి
హు సమస్
మీరు మీరు తిన్నారా
ఆ మేము కూడా ఇవాళ స్పెషల్ గా మసాలా వంకాయే చేసుకుంనం ఈ రెండు కామేడ్ చేద్దాం అనుకున్నా కానీ అదే తప్ పై పొఇందక్ ఇక్కడ ఇవ్వాలి ఇగ ఇ
ఏంటి
అదే రెండు తిందాం అనుకున్నా అదే తప్పు అయిపోయింది ఇగ నాది ఇవాల ఇక్కడ అదే అదే ఇగ మర్చిపోయినా కాబట్టి ఏం కాదని అనుకుంటాను నే నేను కూడా గా నమ్మదు
హ్మ్
హ్మ్ థాట్స్ ఓకే అవునా ఆ హ అదేగా నెక్స్ట్ టైమ్ కాకుండా చూసుకోవాలి అని సైలెంట్ గున్న ఇగ నేనుకూడా ఇంకా మరి కాలేజ్ కి వెళ్ళిడ్రా ఇవాళ ఆ పోలే
లేదండి నాకు కొంచెం ఒంట్లో బాలేదు సో య
ఆ ఎందుకు ఏమైంది హుమ్మ్ హ
అవును కొంచం ఫీవర్ ఇషుకుంది వీక్ గా అనిపిస్తుంది అందుకే వెళ్ళలేదు యా వేసుకున్నానండి
అవునా నైస్ నైస్ ఓకే రెస్ట్ తీసుకోండి మరి
హ్మ్ ఓకే అండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్
ఓకే ఓకే ఓకే బాయ్ దెన్
బాయ్